తిన్ట్నా తింటా మాట్లాడ్ మళ్ళీ అక్కడ టీవి సౌండ్ వత్తుందా అంటవ్ అని మళ్ళీ ఒచ్చేసాను. ఇద్ ఎన్నో కాల్ రెండో కాలా ముడో కాలా రెండో కాలా ముడో కాలా ఇది
మూడోద్ అనుకుంట్న రెండు మాట్లడవ్ పొయిందా
ఎందుకు టండే ఎప్పుడు తినేసవు నువ్వెప్పుడు తినేసవు ఈ రొజు ఏంటంటే మీ డైట్
ఇవాళ మా అమ్మ పొద్దున్న గోధుమ్ పిండ్ అట్లేసింది ఆ పిండుందన్ చెప్పి అద్ అట్లేస్కొని దాన్ పైనా ఎగ్ ఒకటి ఆమ్లెట్లాగ ఏస్కొని తినేసా.
మధ్యాహ్నం తింటాన్నంటే వద్దన్నట్టున్నారు
అంటే మధ్యాహ్నం తినట్లేదుగా రోజుకీ ఎండినయ్ ను మీల్స్ చేత్నవ్ టూ మీల్స్ మధ్యలో స్నాక్స్ అంటే గోధుమ్ పిండి ఎందుకని మధ్యలో లం ఏంటి డిన్నరే చేసేయచ్చని ఇంక పక్కన్ ఎట్టను
ఇదేంటో ఏదో క్యాల్రీస్ కౌంట్ చేసె మిషన్ గుడ కొనుకున్నానన్నవ్ చేత్తన్నావా
ఆ చేత్తున్నాన్ కూల్చుకుంటున్నాను. ఏంటి కాప్స్ అండ్ రైస్ అన్మాట ఫైబర్ అయితే ఈ జాం కాయలు, క్యారెట్లు చెప్పాన్ కదా అవి అలాగ కాప్స్ మనం తక్కువ తినాలి అంటే రైస్ తక్కువ తినాల్ గ వన్ ఫిఫ్టీ గ్యాల్రీసే తింటున్న రోస్ట్కి
మ్ కర్రీ ఎక్కువ రైస్ తక్కువ.
ఆ కర్రీ ఏమో ఎక్కువ అవును కర్రీ ఎక్కో ఏస్కొని ఫైబర్ గుడ ఎంత కావలంటే అంత తినచ్చు.
ఇప్పుడ్ నేను ప్రోటీన్ ఫుడ్ తింటున్న
ప్రొటీన్ అంటే ఎగ్సా
కాదు చు లే మ్ హ్ నిన్న ట్విస్ట్ ఏందంటే
అది గుడ ఫైబర్ లెక్కలోక్ ఒత్తదే అంటే కుర్గాయలే కదా అయి మనకి డైజెషన్ బాగ అవుతదన్మాట.
మ్ గోంగూర తింటావ
నేనేం గోంగూర తిన్ను పుల్లగుంటది.
బాగుంటద్ గోంగూర చికెన్ నాన్ వెజ్లో ఎస్కుంటే ఉంటదే దాన్ టేస్ టే మార్పోద
ఉమ్ మా అన్నయ్య ఒక్సారి ఏంటి పాలక్ పన్నీర్ చేసాడే పాలకూర పన్నీర్ అయ్ బాబోయ్ ఆ రోజ్ చెయ్యడానిక్ ఎంత కష్టాల్ పడ్డామో అసల మళ్ళీ చేయననేసాడ్ ఇక మా అన్నయ్య మ్ అంటే మనం ఆ పాలకూర్ మేము ఉడకబెట్టి మల్లి దాన్ని మిక్సిలో నుంచి పన్నీర్ ఏమో ఫ్రై జేసి ఏమో పెద్ద పన్లా అన్పించినట్టుంది మా అన్నయ్యకి
ఉ హు ఏదైన ముందండి అది గొంగర గొంగర ఏసినప్పుడు గుడ గోంగూర పచ్చడి నీదయితే ఓడగొటత్తరు తరువాత కొతిమీరు అవి పప్పుగుతితొ తిప్పేతే పేస్ట్ల అయిపొది ఆల్రెడీ ఉడిగి పొదిగ అది
ఔను
రుబ్బకుండ కుక్కర్లో పడేసామనుకో అదే నాన్ వెజ్ అనుకో ఆ కర్రీ అయి పోయిన్ తరువాత ఉడికిన్ తర్వాత లాస్ట్ లో ఇంక టెన్ మినిట్స్లో కటకమన్నప్పుడు ఏత్తరు ఓ పావుగంట అలగ
మ్ హ్
వేసి పెట్టత్తా ఇంకా టేస్ట్ దిగుతది అందులోకి
ఆగు
మొన్న మా అమ్మ చికెను గోంగోర వండింది
ఉమ్
చికెన్ బాగలేదు నాక్ నచ్చలే ఉతుకె గోంగూరే బాగుంది ఆ టేస్టే బాగుంది
ఉమ్
నా నెంబర్ అడిగింది ఏంటి ఆ పిల్ల
నేనే ఇత్తా అన్న పెట్టేసిటప్పుడు ఆ నేను మా ఫ్రెండ్ ది నమ్ లేదు అప్పుడే చర్చిలో ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపో పోయింది సిగ్నల్స్ ఉండవక్క అంది
ఏండాలేద్ గతనాయ్యో రెండు మూడు అస్సాం అయిపోతాయమో అనిపితుందె
లేదు నేను చెప్పాను కదా ఎలా చెయలో అప్పటి నుంచి బానే అవుతున్నాయి కాల్ వాళ్ళు చె ళ్లితో మాట్లాడింది మాత్రం బాగున్నాయా ముందు వాళ్ళక్కతో మాట్లాడింది ఇదిగో సబ్మిట్ చేయలేదు మర్చిపోయింది అందుకనే ముందే ఆళ్ళ చెల్లికి ఇలా సబ్మిట్ చెయ్యమ్మా అన్ చెప్ ముందే చెప్తే వాళ్ళ చెల్లి బాగా చేసింది వాళ్ళ అక్కతోనే పోయినయి రెండు కాల్స్
ఇంత వాళ్ళ చెల్లెం చదువుద్ది
వాళ్ళ చెల్లి డిగ్రీ ఇద్దరు డిగ్రీ కంప్లీట్ చేసారు
ఆహా ఇద్దరూ జాబ్ చెత్తారా
ఎందుకే మిరాకిల్ చూడూ ఫస్టమో డిగ్రీ అంది ఆలమ్మ ఈ అమ్మాయేమో స్టూడియో ఉంది మాకు అంది అంటే నేన్ డిఫరెంట్ అని కోనా ఇద్దరు వేరు వేరేమోనుకోనా తర్వాత మళ్ళంటుంది నేను పెద్ ద్దం దగ్గరుంటాను అక్కేమో మా మామా దగ్గరుంటది కాకపోతే ఇద్దరు డాక్ర లో వర్క్ చేస్తారంట
ఉహు
ద మను వాళ్ళ అమ్మాయి ఇద్దరు డాగ్రాల్లో వర్క్ చేస్తారంట
ఏంటి జాహ్నవి పిల్ల మొన్న హైదరాబాద్ పిల్లా
జాహ్నవి ఉ వాళ్ళక్క జాన్నవీ వాళ్ళ చెల్లేమో ఇంటి వేరే పేరొత్తుంది కదా
ఉమ్
ఆ అమ్మాయ్
ఆ అమ్మాయా ఇంకా నేను హైదరాబాద్ పిళ్లనుకుంటున్నాను
ఏ హైదరాబాద్ పిల్ల
మొన్న మాట్లడావు కదా
ఓహో ఆ అమ్మాయా అసలు ఆ రోజు మాట్లాడేమే అసలు కాల్ కూడా సరిగ్గా అవ్వలేదు.
ఉమ్
ఆ లాస్ట్ కాల్ ఇంకా అలా పోయిందని చెప్పాగా
ఉమ్ అవును
ఆ నెట్ అసలు కలిసి రాలేదు ఆ రోజు
ఇట్ చూడు మా కూరల్లో వెరైటీ ఏంటి అనుకున్నా చిక్కుడుగాయలు తక్కువ కర్రీ ఎక్కువ ఉందా ఆనియన్స్ ఎక్కువ
ఉ
ఏదో చికెన్ పీస్ లాగా అక్కడోకటి, ఇక్కడోటి కనపడుతుంది చిక్కుడుగయ్
ఏంటి నేనైతే ఉత్తప్పుడు తొక్కలన్నీ పక్కన పెట్టి గింజలు మాత్రమే తినేదాన్నే. ఏంటి మాయ తొక్లన్ని పక్కన ఏడతావేంటి చ చెప్తా అనుకున్నాండి మా డాడీ తిట్టేసోర్ నన్ను ఇప్పుడైనా అయ్యే కావాలని ఏస్క్ కుని తింటున్నాను మనం పక్కనేట్టే దాన్ని ఇప్పుడు ఏంటి
ఎవరేం ఇదుందిగ చూడు తెలిగళ్లరుది అయ్య బాబ్ ఓయే అది కొత్తిమీరి కరేపా పాకు అయ్యే వంకాయ ముక్కలు అన్ని పక్కనెట్టిది క్యారెట్ తెచ్కున్న గూడా చిరాకు వచ్చేసేది నాకు.
మ్న్నా
అన్ని చెత్త అన్న ఏ ఫ్రైడ్ రైస్ లో కూడా చెత్తంత ఏర్ పక్కనడతది అందులో కాప్సికుం ముక్కలు ఇయ్ అయ్య ఎతర్ జుడు అయ్యన్ని తీసి పక్కనేడ్తది. ఆ ఐతేన్స్ నలతన్నలో తెలీదు
మా అన్నయైతే చెప్పేదాన్ కదా కర్వెపాకు ఏంటి క్యారెట్ ఇయన్ని జ్యూస్ చేసుకోన్ తాగేవాడ్ అని చెప్పి బాబాయ్ ఎలా తాగుతున్నాడ్ రా బాబ్ అనుకున్నాన్ నేను హు కానీ ఇప్పుడు కరవేపాక అది కనబడితే చాలు అది అది తీస్ పక్కనెట్టకుండా రైస్ తో పాటు కలిపి తింటునన్ అనమాట.
ఆ అలవాటే తిన్ను
ప్లేట్లా ఇంకా పచ్చిమిరగాయల్ తప్ప ఇంకేమి ఉండట్లేదయినా ప్లేట్ ఫుల్ కాలీ అయిపోతుంది.
ఉహు బానుంది.
ఆ
టమాటల్ తిన్ టమాటల్ తినేత్తున నేను కర్వేపాకు తింటాను. కొత్తిమీర లాంటిది కనబడితే పక్కనడేతను కొత్తిమీర నాకు నచ్చదు.
ఉహు
కొత్తిమీరలు, పుదినాలు పుదినా చలా పర్ఫుల్స్ నాకు ఉన్నాయా
ఆ బావుంటద్ స్మెల్
ఎంత వచ్చేద్దె బాబు కొంచం వేసిన చాలు చాలా స్మెల్ వచ్చేది. ఉమ్
ఏంటి బిర్యానీలో ఎక్కువేస్తారు గాదా స్మెల్ బా అవుత్తది.
ఉమ్ స్పూన్ కింద ఆడేసింది.
స్పూన్ తో తింటావా, నువు చేతితో తినవా?
ఉమ్ చేతులుంది అయ్యయయ్యో కాల్ కట్టెయ్ వదిన ఫోన
ఏం చేసావ్?